హాయ్ మ్మ్ బానే బాగున్నావా
బాగున్నా నువ్వు ఎలా వున్నావ్
ఆ బానే ఉన్నాను ఏం చేస్తున్నావ్
ఏం చేస్తున్నాను నువ్వేం జేస్తు
మళ్ళీ ఆన్లైన్ షాపింగా
అవును రా చాలా ఈజీగా ఉంటుంది
కానీ నాకు ఆఫ్ లైన్ షాపింగ్ అంటేనే ఇష్టం
ఎందుకు రా ఆన్లైన్లో ఆఫర్స్ బాగుంటాయి కదా
ఆఫర్స్ ఉంటాయి కానీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలియదు మనకి
రివ్యూస్ చూస్తే అర్థమవుతుంది
రివ్యూస్ అన్నీ నిజం కావురా
ట్లో నుంచి ఆర్డర్ చే చేసేయొచ్చుగా
ఆఫ్ లైన్ లో అయితే నేరుగా చూసి కొనొచ్చు
టైమ్ సెవ్ అవుతుంది ఆన్లైన్లో
కానీ బయటికి వెళ్ళడం కూడా సన్నలు కదా
అవున మాల్స్ లో తిరగడం బాగుంటుంది
టైం చేసుకుని కొనడం బెస్ట్ ట్రై చేసుకుకొని కొనడం బెస్ట్ స
కింద సైజు తప్పుపోతుంది కొన్నిసార్లు
అది నా పాయింట్
కానీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా
అది కూడా టైం పడుతుంది
డెలివరీ కొంచెం ఆలస్యమైనా సరే
నాకు వెంటనే కావాలిరా
ఆన్లైన్లో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి
ఆఫ్లైన్ లో కూడా మంచి కలెక్షన్ ఉంటుందిరా
ధరలు కాస్త తక్కువ ఉంటాయి
పానీ వ్యాలిట్ చెక్ చెయొచ్చు ఆఫ్లైన్ లో ఇంకా చాలా మంచి ఉంటుంది
కొన్ని ఆన్లైన్లో ఉంటాయా
కానీ ఫేక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి ఆన్లైన్ లో
అదిగూడ నిజామే
అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను బయటనే చూసుకుంటూ మంచిగా తీసుకుంటాను
నాకు ఫ్లాస్ సేల్స్ చాలా ఇష్టం తెలుసా
అవి చూస్తేనే టెన్షన్ వస్తుంది
టైంలో కొనకపోతే అవుట్ అవుతుంది
ఆఫ్లైన్ లో ఆ టెన్షన్ ఉండదు
కానీ ఆన్లైన్లో డిస్కౌంట్స్ బాగా ఇస్తారు బాగుంటాయి
షాప్ లో బార్గెన్ చేయచ్చురా
అది కూడా ఒక టాలెంట్
అవును నేను బాగా బార్గెన్ చేస్తాను నా దగ్గర ఆ టాలెంట్ ఉంది మూడు వందలు అంటే ఒక్ ఒక వంద రూపాయలైనా తగ్గిస్తా
డెలివరీ బాయ్ ఇంటికే తెచ్చిస్తాడు ఆన్లైన్లో షాపింగ్ అవుతే
కానీ కొన్నిసార్లు తప్పు ప్రొడక్ట్ వస్తుంది కదా
అలా కూడా జరుగుతుంది
అప్పుడు రిటర్న్ టెన్షన్ మళ్ళీ
నాకు రాత్రి కూడా షాపింగ్ చేయచ్చు కానీ ఆఫ్లైన్లో అలా ఉండదు కదా
షాప్స్ టైమ్ కు క్లోజ్ అవుతాయిరా
అదే అడ్వాంటేజ్ ఆన్లైన్లో
కాని బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం మిస్ అవుతావురా
నిజమే ఆఫ్లైన్లో ఫన్ ఉంటుంది
ఫుడ్ కోర్ట్ సినిమా అన్ని ఒకటే దగ్గర ఉండడంతో షాపింగ్ చేసి మనం ఒకవేళ అలసిపోయినా కూడా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి తిని మంచి ఉంటుంది ఆఫ్లైన్ లో
నాకు ఆన్లైన్లో అలాంటి ఫీలింగ్ రాదు అసలు
అదే నేను చెప్తుంది
కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుందేమో
అవును అది ఒక సమస్యే
మళ్ళీ పార్కింగ్ కూడా చాలా కష్టం కదా
అయినా ఆయిన కూడా వెళ్ళడం ఇష్టం
నాకు ఈజీగా కావాలి ఇంత టెన్షన్స్ తీసుకోవడం నా వల్ల కాదు
నాకు ఎక్స్పీరియన్స్ కావాలి
నువ్ ఎమోషనల్ షాపర్
నువ్వు లేజి షాపర్
సరే నిజం చెప్పు ఏది బెస్ట్
రెండూ బెస్ట్ ఏరా అవస్ రంబట్ ఉత్తిగా పడుకోవాలి చిన్నవి ఆన్లైన్ లో కొనాలి పెద్దవి ఆఫ్లైన్ లో కొనాలి
ఎక్సాక్టుగా
మ మంచి ఐడియా కదా
టైమ్ మనీ రెండు సేవ్ అవుతాయి ఆ అవును ఫన్ కూడా మిస్ అవ్వం
అదే అదే పర్ఫెక్ట్ కాంబ్ కాంబినేషన్
సరేరా ఇప్పుడొక షూ ఆర్డర్ చేస్తున్నాను మరి నేను
ముందుగా రివ్యూస్ చూసుకో
అవునురా తప్పకుండా చూస్తాను
ఇంకా మరి
నువ్వెప్పుడైనా ఆన్లైన్ లో షాపింగ్ చేసావా
ఆ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు బానే చేస్తాను నాకు మంచిగనేవస్తాయి బట్టలు
ఆఫ్లైన్లో ఎక్కువగా కొంటావా ఆన్లైన్లో ఎక్కువగా కొంటావా
ఆ నేను రెండు రెండు చూసుకుంటా
నికి ఎప్పుడు చాలా బాగా నచ్చాయి ఆఫ్లైన్వి బట్టలు బాగా నచ్చాయి ఆన్లైన్వ
నాకు ఆ నాకైతే ఆన్లైన్ లనే బాగా నచ్చుతాయి ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క అమ్మాయికి బట్టలు వేసి మరీ ఆ ఫోటోలు పెడతారు దాన్ని చూసి నేను ఫుల్ అట్రాక్ట్ అయితా అలా అలా తీసుకుంటా అవును నిన్న ఆర్డర్ చేసిన అన్నవ్ కదా షూజ్ వచ్చాయా ఎలా ఉన్నాయ్
నచ్చయి బాగున్నాయి ఫోటోలో బానే కనిపించాయి కానీ లైవ్లో అంతా అనిపించట్లేదు
చూసావా చూసావా అదే నేను చెప్పానూ నీకు
కానీ ధర తక్కువగా ఉంది
క్వాలిటీ కూడా తక్ పోయ కదా
పచ్చ
నేను నిన్న మాల్ కి వెళ్ళి షార్ట్ కొన్ కొనుక్కున్నాను
ఎలా ఉంది
ట్రై చేసి చెక్ తీసుకున్నాను పర్ఫెక్ట్ ఫిట్
అది ఆఫ్లైన్ అడ్వాంటేజ్
అవునురా కానీ నువ్వు ఎక్కువ ఖర్చు చేసావు కదా
కొంచెం ఎక్కువె
ఆన్లైన్ లో అయి
కానీ నాకెన్ త సాటిస్ఫాక్షన్ వచ్చిందో తెలుసా
సరే
బాగ చెప్ ఆ అదిరింది
మనం కలిసి షాపింగ్ చేద్దామా
ఆ చేద్దాం అదే అసలు ఫన్ కదా
హు చివరికి ఏమంటావు ఆన్లైన్ ప్లేస్ ఆఫ్ ఆఫ్
ఆఫ్లైన్ ఈక్వల్స్ టు బెస్ట్ లైఫ్ అవును అంగీకరించాను
సరే మరి వెళ్దామా
హా వెళ్దాం
ఉ ఏమేమి తీసుకుందాం
నేను చాలానే బట్టలు కొనాలి ఒక మూడు నాలుగు జతలు కొనాలి
అవునా అయితే నేను కూడా తీస్ కుంటా నా దగ్గర కూడా లేవు మనం డైలీ కాలేజ్ కి వెళ్దాం కాబట్టి డేలీ ఎన్ని డ్రెస్సులు ఉన్నా మనకి తక్కువగే అనిపిస్తాయి
ఎక్కడికెళ్దాం మరి నీకు తెలిసిన మన షాపింగ్స్ చెప్పు
నాకు తెలిసిన షాపింగ్ అంటే ఉన్నాయి బానే ఉంటాయి కదా మ్యాచింగ్ అని షీ నిడ్స్ అని సిఎంఆర్ అని కె ల్ యం అని ఉ
ఎక్కడికి వెళ్దాం అన్ని చూద్దామా
ఆ అన్నిట్లో చూసుకుంటూ కొనుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటంటూ ఉండదు మనకి ఏది నచ్చితే అది తీసుకోవాలి వెళ్ళాలి
ధరలు ఎక్కడ తక్కువ ఉంటాయి ఏమైనా తెలుసా
ధరల ధరల గురించి వస్తే ఇంకా మనకి ఏం తక్కువ ఏమనిపించావు కానీ ఈ స్ట్రీట్ షాపింగ్ అని అంటారు చూసావా అక్కడ కొంచెం తక్కువ అని విన్నా కానీ క్వాలిటీ ఏమో అంత బాగుండదు
పదిసార్లు వేస్తే వస్తే సరిపోతుంది
ఉ అవును
ఎప్పుడైనా చేసావా మరి స్ట్రీట్ షాపే
ఆ తీసుకున్నాను ఒక రోజు ఏమైందో తెలుసా ఒక టాప్ తీసుకున్నాను అయితే అంత బానే ఉందిప్పుులు నచ్చింది అంత బానే అనిపించింది ఇంటికెళ్ళి చూసే వరకి వేసుకొని చూసినా చూసేసరికి ఫుల్ టైట్ అయ్యింది
అ అక్కడే కొంచెం ఇళ్ళ పెట్ ట్టి చూస్తే బాగుండేదేమో
అక్కడ ట్రయల్స్ వేయడం ఉండదు అదొక్కటే డిస్అడ్వాంటేజ్ స్ట్రీట్ షాపింగ్ లో అది కూడా ఉంటే బాగుండు అనిపించింది
మరి లాస్ట్కి ఏం చేసావు ఆ డ్రేస్ని వేస్ట్
ఆ స్ట్రీట్ షాప్ పింగ్ చూస్తుంటే నాకు ఆన్లైన్లో షాపింగే బెటరాని అనిపించింది
ఆన్లైన్లో అయితే ఇన్కేస్ సైజ్ కరెక్ట్ రాకపోయినా మళ్ళీ రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటుంది మనీ సేవ్ అవుతాయి వేరే డ్రెస్ కూడా వస్తది
అవును అది నిజమే
ఈ స్ట్రీట్ షాపింగ్లో వతే బా డబ్బులు వేస్ట్ అయిపోతాయి క్లాత్ వేస్ట్ అయిపోతుంది
అవును అది నిజమే ఇది అన్నిటికంటే మంచిది చెప్పాలనిను మనం ఒక బట్ట తీసుకొని బట్ట తీసుకొని కుట్టించి వేసుక కోవడం చాలా మంచిది
ఆ అవును నిజమే చాలా రోజులు అగుతుంది బాగా అంటుంది
అది ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ లో కాటన్ డ్రెస్సులు కాటన్ బట్ట తీసుకొని దానితోంటి ఒక డ్రెస్ కుటుపిచుకొని వేసుకుంటే ఇంకా మంచిది
నిజమే నువు చెప్పేది
ఉ
నువ్వెప్పుడైనా కుట్టించుకున్నావా మరి కాటన్వి
టిచ్చుకున్నా
సరే సరే నేను మళ్ళీ చేస్తాను నాకు కొంచెం వర్క్ ఉంది మా అమ్మ పిలుస్తుంది
ఆ సరే
బాయ్